ఇన్పిస్తుంది హలో ఆ ఇన్పిస్ తుంది
ఆ ఏ యుఎస్ అ
ఇగో ఏంలేదు ఇందాకనే వచ్చిన
ఉ ఎంతైన
చిల్పూర్ గుట్టయి
అవునా మనుషయి మదా అ
ఆ మంచిగునదండి
ఎప్పుడు ఓయినవ్
ఎప్పుడు ఒయినవ్
చిల్పూర్ పుట్టా అంటే ఏట్ సైడ్ సిద్ధి పేట్ సైడ్ ఆ ఇట్ సైడ్ ఆ హన్మకొండ సైడ్ ఆ ఓకేకే ఆ మేము గూడా అటి నుంచె ఒచ్చినం ఇంతసేపు ఆ ముందు బస్ అయితే చెతో అ ముంద ఒక బస్ వెయింది బస్కివోయ్ండ్రా
ఆ బస్ ఏ
ఓయమ్ తు మందున్నారు ఆ బసలలనయితే అవునా ఎల్చొనే వొచ్చిండ్రా ఊ ఆ సరకి అమ్మ ఫుల్లు మందు ఉన్నరు
మస్తుమంది అమ్మో
చి నిజమేనే తెలుసా పాత బట్టలు ఇచ్చి కొత్త బట్టలు ఎక్స్చేంజ్ ఆఫరు ఆ పాత బట్టలు ఇచ్చేసి కొత్త బట్టలు తెచ్చుకోవాలి
గదే ఉంది
ఎక్స్చేంజ్ ఆఫర్ జూలేదా మనం రీల్స్ లా అ
ఓ ఏ ఏవయినా ఎంగాద్ అద్ దాంట్లో కొన్నావా
ఏమైనా ఏం కాదు కావచ్చు అన్బ్రాండెడ్ ఉన్నా ఏం గాదంట నాయ ఐతే కొన్ని ఉన్నయ్ దెల్సా ట్రెన్ అలా అప్పుడెప్పుడు అన్న గొనిపిచినయ్
ఉహు ఇహ్ ఇస్తవా
ట్రైన్స్ బట్టలే ఉన్నాయి కానీ మస్ రోజుల్లో అయిపోస్తది ఆ ట్రైన్స్ బట్టలయితే ఒక ఫోర్ ఫై ఇయర్స్ ఒస్ అది నావి ఇప్పటి గూడా కరాబ్ గాకుండా అట్లనే ఉ నేన్ ఫ్లావర్స్ ఫ్లవర్స్ ది బ్లాక్ రేప్ ఏసుకొస్తా యూడు అది ట్రెండ్స్ ఏ వున్నప్ ఇప్పుడు నెక్స్ట్ గలిరియా మాల్ ఉంటది కదా హైదరాబాద్ లో అప్పుడు తీస్కోబోయిండు అనమాట అన్న నా బట్టల్ అన్ని అన్ నేనిగ అన్న కొనిపిచ్చినాడు హు ఇగ ఆ పర్ఫ్యూమ్స్ ట్రై చేసినం అన్ని ఇంకా స్మెల్ పోతలేదు. బ్యాగులలో మొత్తం ఆ పర్ఫ్యూమ్స్ అన్ ఇట్టా చేసినాం ఫస్ట్ అన్లిమిటెడ్ కి పోయినాం
ఆ అదే స్నాభి ఉష్ణయి
అ ఆశనిగస్సల్ ఏం నచ్చు తలేవ్ వాడికి ఇక ఆన్ లిమిట్ ఇక్కనుంచెల్లి మళ్ళా ట్రెండ్స్ కి పోయి చూసిందంట ట్రెండ్స్ ఏం నచ్చలేవంట దాని తర్వాతకిి మళ్ళీ ఇటు పోయిర్ ఆయిన జుడియో పోయినం ఇగ జూడియో కి పోతే అప్పుడు చూడ్ జూడియో లో నచ్చినయి జూడియో లొ బావుంది కలెక్షన్ వాళ్ళకి అబ్బాయిలకీ ఇగ మనకి కి ఏదైనా మంచినే ఉంటాయి మనకి. ఆ ఇక అన్ కి ఒక డ్రెస్ తీసుకున్న అన్నమాట త్రీ ఈ సెట్ బాన్ ఓయమ్మ టూ తౌసండ్ టు తౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ తౌసండ్ అట్లా ఉండే తెలుసా, ఇగ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఏదో ఉంటే దాంట్లో తౌసండ్ రూపీ స్కి కొచ్చింది డ్రెస్
ఆహ తక్కువ్కె వచ్చినయా ఉ తక్కువకె వచ్చినయా
తక్కువ్కె ఇవన్నీ అన్ని ట్రయల్ చేసింది తెలుసా
ఉ
అన్ని ట్రయల్ చేసింది. అన్ని పింకులే మళ్ళా అన్ని పింక్ కలర్ లో అన్ని చేసింది చేసింది లాస్ట్ కొ కట్ తీస్ కుందిగ ఏది చూడు బ్లాక్ బ్లాక్ బ్లాక్ బ్లాక్ మార్కొచ్చి అంటే ప్యంటేవ్ బాగున్నాయి బ్లాక్ టూ పీస్ సెట్ సిక్స్ పీ బ్రాండెడ్ బ్రాండెడ్ అట్లున్నాయి. బ్రాండెడ్ కదా కొంచెం మంచిగున్నాయి. నేనీగా జు జుడియోలా ఆ వైట్ కలర్ చెప్పులు తీసుకున్నా
ఆ సరిపోదు ఊ
నెక్స్ట్ ఇంకా ఏమైనా తీసుకుందామ్ అంటే
హు
ఇంకా ఒక టీ షర్ట్ తీసుకున్న అన్లిమిటెడ్ల టూ ఫిఫ్టీ
ఊహు
ఇంగంతే గంతకి మీంచి ఏం తీసులోలే పింక్ లేడ్కి పోయినాం. మళ్ళా ఏం లేవ్వు.
లేవా
ఆ అదే ఏంటడి త్రీ త్రీ థర్టీ లో ఉన్నాయి టూ పీస్ సేట్స్ అవ్వి గుడా అన్ తే మంచిలేవ్
ఓ
ఆ నే నీలాంటివి అస్సలు లేవ్వేలేవ్ అస్సలడ
అవునా అయిపోయినట్టున్నాయి.
అప్పుడే అయిపోవచ్చు అయితే ఒక ఫ్రాక్ చూసిన సూపర్ ఉంది తెలుసా అది ఆ పీచ్ గ్రీన్ కలర్ లాగా ఉంటది అంటే పీచ్ కలర్ ఉంటది. ఆ మోడల్ గ్రీన్ కలర్ అని మాట ఇగ మంచిగా పికాక్ మగ్గమ్ వర్క్ వచ్చి మొత్తం అంతా ఇట్ల చిన్న చిన్న ట్రిల్స్ వచ్ చ్చి ఓన్లీ ఫ్రాక్ ఇట్ల మ్యాక్సీ ఫ్రాక్ స్లాగ్ ఇగ సూపర్ నచ్చింది నాకైతే ఎయిట్ హండ్రెడ్ చెప్పింది. సిక్స్ హండ్రెడ్ కీదా ఏం లేదింతే సిక్స్ హండ్రెడ్ కి కూడా మంత్లీ ఎయిట్ హండ్రెడ్ ఉంటాది ఏమవుతా అన్న మమ్మీ సర అతుని సపరేట్కుని ఇక మళ్ళీ ఎప్పుడైనా పైసలు ఉన్నప్పుడు దన్నా ఇఊకు ఇక మళ్ళీ ఏం చేస్తాం ఎప్పు అ ఉంది ఇక టూ హండ్రెడ్ చెప్పులు తీసుకున్నాా ఇప్పుడు టూ హండ్రెడ్ చెప్పులు తీసుకుందా అయితే ఇప్పుడు మళ్ళా బాయంది ఏంటి అవన్నీ మళ్ళా కావాలి ఇప్పుడు పబ్లిష్ పేపర్ యాడ్ చేయాలి కదా అళ్లా కావై హ ఇ రామ గ్రూప్ బల్ పయ స
జాయిన్ ఆయన ఒక ఆయననేమో కాలేజీ లో ఇచ్చిండు క్యాష్
ఆ
ఆమె ఫోన్ పే చేసింది ఇంకొక ఆయన ఇప్పుడు మేయిల్ కోసం మని మెసేజ్ చేస్తే రేపు ఫోన్ పే చేస్తా త్రీ హండ్రెడ్ ఓకేనా అని పెట్టింది ఇ
ఐ ఉన్నాయో లేవోయ్ పాపం మనకు కూడా అడగాలంటే ఏమనిపిస్తుంది
అ మళ్ళీ ఏం అడగలే ఇంకా ఆయన్న ఇప్పుడు మేసి తీసిన ఓకే అన్నాయి ఇంకా
ఆ అ అయితే ఆమె ఎసిండా ఫన్
ఆ ఆమే ఏసింది ఈ పేపర్ పబ్లిష ఆదే పిచ్చే చెస్టాండి
పెజేష్ణవాసయిట్
ఆ అయితే కమల్ అడిగిన మీది వాళ్ళది ఎన్ని రోజులలకు వస్తుంది అని అడిగినను ఫోర్ డేస్ అన్నాను మీది ఫాస్ట్ వస్తుందా వాళ్ళది ఫాస్ట్ వస్తుందా మరి ఏది చేయాలంటే ఆ వాళ్ళది కొంచెం ఫాస్ట్ వస్తుంది వాళ్ళది చెయి అన్నాడు
వాళ్ళు వచ్చిందా ఫస్ట్
అంటే ఈ